హలో ఏం చేూస్తున్నారు ఏం లేదు నవేం చేస్తన్నా తన్నారా తన్నారా త తిన్న సగ్నల్ చెప్పు మా దాదల్ పతు అ సన్నా ఏ ఏద ఇప్పుడ ఇప్పుడే తిననుం కర్రీ కక్కరకాయ కర్రీ
కాకరకాయ కర్రీ ఉ
సరే స వంటలే వసిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ ఆ బానే ఉంది మీరు తిన్నారా మరి హలో తిన్నారా మరి వేరు లేట్ అవుతుంది అంత హలో
తిన్నంది తన్నం
తినం తినం
హలో హలో వినపతునా హలో
ఏంకార
హలో వినిపడుతుందా వాయిస్ బ్రేక్ అయితుందండి అందుకని
అవును
హ తిన్నాం గోరు చుకుడుకాయ కరీ అ
ఇంకేంటి మీరు బయటికిళ్ళరా మీరు ఫ్రెండ్స్
ఆ
బయటికి వెళ్లరాా మీరు ఎక్కడికి అంటున్నా ఆ ఇప్పుడు లా ఎలా రాంటన్నా అబ్బో అఔటింగ్కి వెళ్ళరా అడుగుతున్న
వెళ్తా మా టింగ్కి
ఇప్పుడు వెళ్తారా ఇప్పుడు మ అడిగి ఇప్పుడ ఎప్పుడు ఎలా ఉండింది మరి పేరెంట్స్ రావాలి పేరెంట్స్ వచ్చినప్పుడు నేను సింగిల్ గా వితౌట్ పేరెంట్స్ లేకుండా ఔటింగ్ ఉంటుంది
ఇకేంటి విశేషాలు
తిన్నారా మీరు
టెంపుల్స్కి వెళ్తాను నేను
నేనున్నది వీటి కి సాయి బాబా టెంపుల్ కి సాయిబాబా టెంపుల్ కి హమ్ హనుమాన్ టెంపుల్ ఆ టెంపుల్స్ వెళ్తారా అని అడుగుతున్నా నే మిమ్మల్ని వినిపించట్లేద
అ
హమ్
ఇంకేంటి సంగతులు
ఏంటి మరి ఏం
ఉన్నాయండి నేకు రికార్డు వర్క్ రాసుకోవాలి
రికార్డ్ వర్క్ మాట్లాడుతున్నారు ఎందుకు టైమ్ వేస్ట్ మాట్లాడుకుంటూ రాయొచ్చు కదా అని అంటున్న మాట్లాడుకుంటూ రాయొచ్చు కదా అని అంటున్నాను మీతో ఎందూకు
రా ఇద్దామంటే ఫోన్ లేదు ఫోన్ మా ఫ్రెండ్కి ఇచ్చా
మీరు చాలా బద్ద కస్తులు అనుకుంటాను.
అదేం లేదు
మీరు ఎప్పుడు వాడు అంటే చెప్పిన పని వెంటనే చేసేలా అనిపించట్లేదు మాటల ప్ర.
మా ఫ్రెండ్కి ఇచ్చాను అందుకని మా ఫ్రెండ్ చెప్పండి
మూడు పాటిస్తే జీవితంలో ఎప్పుడైనా సక్సెస్ గానే ఉంటాం.
అర్థం కాలేదండి.
మనం మూడు అంటే ఈ ఆన్సర్స్ ఉంటాయి అవి వచ్చేసి పాటిస్తే జీవితంలో ఎప్పుడైనా సక్సెస్ గానే ఒకటి ఎక్కడ చెప్పింది ఎక్కడ విన్నది అక్కడే వదిలేయ్. ఓకేనా
ఎక్కడ విన్నది అక్కడే వదిలేయాలి. ఓకే. ఇంకోటి వచ్చేసి ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసేయాలి. ఒకవేళ ఇది చేసి ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని పట్టించుకోకుండా, మన పని మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఈ మూడు చేస్తే సక్సెస్ అనేది పక్కాగా ఉంటుంది. మీలాగా బద్ధకంగా ఉంటే సక్సెస్ అంటూ ఒకటి ఉండదు.
ఓహో! అవునా సరే అండి మీరు చెప్పారు కదా, వాల్యూబుల్ మాటల్ని గుర్తుంచుకొని మరి నేను బ పాటిస్తాను
ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది. టైం లేదు నాకు నిద్ర వస్తుంది అలా అంటే మీ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతాది. ఎప్పుడు అప్పుడే కంప్లీట్ అర్థమైందా?
ఓ సరే, ఫోన్ లేదు. ఫోను మ ఫ్రెండుకి ఇచ్చాను. అందువల్ల
నీ వర్క్ కాకుండా, నాకు వర్క్ ఉంది అని చెప్ప కుండానే అడుగగానే పోని ఇస్తే అలా ఎలా?
తన ఫోన్ నాకు ఇచ్చింది కాబట్టి అందుకని.
అవునా
మ్
ఏమో తనకి చెప్పి చూడు నా మాట్లాడుతున్నారు కదా ఒక్కసారి చూడకుండా ఆ ఇప్పుడు నైట్ టైమ్ కదా, తను పడుకోవచ్చు లేకపోతే నువ్వు కూడా ఏదోటి చదువుకోవచ్చుదా అని చెప్పవచ్చుకదా అని అంటున్నావు.
తన టాప్ లో తనకు చెప్పే అంతటి దాన్ని కాదు నే అ
ఇకేంటి మరి ఇలా అన్నాని ఏమ అనుకోకండి. నాకు అనిపించింది చెప్పాను. ఏమనుకోను మంచి అంటే, మళ్ళీ కాల్ ఇలా మాట్లాడాను అన్నారు. ఇలా వాళ్ళు చెప్పారు అని ఇది ఒకళకిపోయి చెప్పకండి. సరేనా అవునా, మీ అమ్మ వాళ్ళకి కాల్ చేసారు మరి చేసాను, వాళ్ళు బాగున్నారంటానా
బాగున్నారంట. మీ. అమ్మా వాళ్ళకి కాల్ చేసారా మీరు?
లేదు చేయలేదు. నాకు చేయాలని లేదు. నాకు చేయాలనిపిస్తేనే చేస్తా. రోజు ఊకూకె నేను చెయ్యను.
మ్ హూ
మీ అమ్మవాళ్ళంటే నీకు ఇష్టం లేదా తను ఒక్క నిమిషం కాల్ మాట్లాడకపోతే అలానేమిండదు కాల్ మాట్లాడకపోతే ఇష్టం లేదు అనుకుంటే, ఆ కొన్ని హాస్టల్స్లలో ఉంటారు వాళ్ళు. ఎప్పుడూ కాల్ మాట్లాడరు. నెలకుఒకసారి మాట్లాడతారు అంటే వాళ్ళా. పేరెంట్స్ వాళ్ళకి ఇష్టం లేేరా అలా అని ఎప్పుడుూ అనుకోకూడదు. వాళ్ళ కోసం అంట చాల డేస్ వెయిట్ చేశారు అదే నాది కూడా అలానే అనుకోవచ్చు వాళ్ళు కాలిజ్ చేయలేదు అని అనుకోవచ్చు ఆ అలా ఎలా అడిగేస్తారు నీకు ఇష్టం లేదా అని అంటే మీ అమ్మ నాన్న నీకు ఇష్టం లేరా
నాకి ఇష్టమే
అవ్ న్ ఫస్ట్ మనకి ఇష్టం లేదు మనకు అది చెయాలని లేకపోత్ తే ఎదుటి వాళ్ళని ఆ కొషన్ అడగ గలుగుతాం మనం
ఆహో
అన్ చెప్తున్నాను ఒకామె ఉమ్ అవును
ఏం చేస్తున్నారు మరి మీరు ఇప్పుడు
ఏం లేదు తిన్నాను అయిపోయింది ఇంకేముంది కాసేపు ఫోన్ చూస్తాను చదవాలి అనిపిస్తే చదివి పడుకుంటా అంతే రేప్ హాల్డే మాకు
అ నీకు సిబ్లింగ్స్ తమ్ముడా అన్నయ్య చెల్ల అక్క
సిబ్లింగ్ స్ నేను ఒక్కదాన్నే
మీరొక్కలేనా మీతో పాటు మీ తమ్ముడు అన్నయ్య చెల్లి
ఎవరూ లేరు
ఉమ్ హు మీరు రోజు కాలేజ్కి వెళ్తారా
రోజు వెళ్తాను నాకు క్లాస్ ఇనబుద్ది కాకపోతే నాకు హాస్టల్ కు వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళిపోతాను ఏం కర్రీ నాకు ఇంట్ర అటెండెన్స్ సత్తర్వాసం అది నాకు ఇలా వినాలి అనిపిస్తేనే కదా నేను అక్కడ ఉండగలిగేది వినాలి అని లేకపోతే నేన్ అక్కడ ఉండేఏం జెయ్యాన్ అటెండెన్స్ కోసం కాదు కదా వెళ్ళేది క్లాస్ అర్ధం అయితే ఉండాలి లేకపోతే ఉండద్దు ఎటు అర్ధమయ్ అర్ధం కాక ఎలా అక్కడ ఉండి టైం వేస్ట్ కదా
ఎప్పుడైనా అలా చేసారా
ఎప్డు ఏంటిది ఆ నా కెప్ ఏప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తాను నేను ఆ
అవునా
ఇంకేన్టి మరి
ఏమున్నాయ్ చెప్పాలి
ఉమ్ అ అవున సమ్మర్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయ మరి అ పెడికలు గాని ఆ మీరు ఎటైనా వెల్దాం అనుకుంటున్నారా డబ్బులతో పని అక్కడంటే చాలు
ఎక్కడ హలో
హలో
ఆ వినపడుత్
వినిపిస్
ఇంకెంటి విశేషాలు
చప్పాలి మీరె
ఊ
అ
మరి మా ఊర్ల ఊరిక వెళ్ళి తిరునాలు జరుగుతుందంట బేతిపల్లిలో సరే